ఉమ్ తిన్నావా మరి
ఆ తిన్నా ఏంది ఫోన్ చేసే ఫోన్ బిజీ వస్తుంది
నేన్ పళ్ళీ ఫోన్ చేసి ఆమెతో మాట్లాడినా ఉమ్ ఆ అవును శివా ఫోన్ చేసినవా అన్న కి అదే ఇంగ ఫోన్ చేస్ చే-చేయల ఎందుకు చేయలే మరి ఇప్పుడు నేను నేను మాట్లాడేటప్పుడు చేయాలి కదా ఉహూ నువ్వు ఆయన ఫోనే చెయవు ఆ నీకు అట్లనే ఉంటాయి నీకు పైసల్ పైసలు ఉన్నప్పుడే కామ్ ఉన్నప్పుడే ఫోన్ చేస్తావ్ ఆయనకి
ఏ లేదు చేస్తా ఆ అట్లా ఉంటదా
ఉమ్ అట్లనే ఉంటది నీది ఉమ్ మొన్న మా టైగర్ టైగర్ కూడా రా రాలే ఇంకా ఇప్పుడు వరకు
ఏమంటానాడు రాడంటన
ఆ మెసేజ్ జూడలే అయన మేసేజ్ చేసిన ఆయనకి
ఆహా
మెసేజ్ చేస్తే మెసేజ్ చూడలే ఆయనా
ఎందుకు అట్లా మరి ఎందుకు అట్లా
ఎక్కడ పోయిండో ఆయన బయట పోయిండో మరి తినడానికి ఏమో మరి అనా ఇగా ఆట్లనే ఉంట్ అంటే ఆయనకు ఏమేమో అని ఆలోచిస్తూ ఉంటాడు ఆయన
ఆ
ఉహ్మ్ మనం ఏం ఆలోచించాం అంతగాని ఆయన ఏదేదో అనుకుంటాడు ఆయన
ఓవర్ థింకింగ్
ఆ
ఏమేమి ఆలోస్తాడో
అ
ఇంకేంది మరి
ప్రవీణ్ అన్న ప్రవీణ్న్న ఇంకేంది ఇంకేంది చెప్పకు ఇక్కడ
ఆ ప్రవీణ్ అన్న
ప్రవీనన్న ఎక్కడ ఉన్నాడు
ప్రవీణ్ అన్నయ అంత ఇప్పుడే తిన్నాడు నా తో నేను ఫోన్ చేసి ఇప్పు పిలిచినా తిన్న బానే తినిపించినా మళ్ళీ నా రూమ్కియింట నేను నా రూమ్కి వచ్చి పండు ప్పున్నాడు ఆడ్ రూంకి పోయిండు
ఆయనది ఫస్ట్ ఫ్లోరా ఇప్పుడు
ఫస్ట్ ఫ్లోర
అలా ఆయన దగ్గర అంత మంది ఎంతగా ఎట్లా వచ్చారు స్టూడెంట్స్
ఫస్ట్ ఫ్లోర్ లో అందరూ సెకండ్ ఎర్లో ఉంటారు కదా
నీ నీ నీ దగ్గర ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉండేరా
ఇంతకు ముందు నా దగ్గర ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉండే అందుకే ఫస్ట్ ఇయర్ వాళ్ళు రాలేదు సెకండ్ ఇయర్ నీట్ ఎగ్జామ్ అని అందరు వచ్చ్ర ఇగ హ అట్లా
ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మొత్తం నీ దగ్గర సెకండ్ ఇయర్ వాళ్ళు వస్తారు ఇప్పుడు
ఆవ్ నా దగ్గర సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు వస్తారు నా బ్లాక్ లో సెకండ్ ఇయర్ వాళ్ళు పైననే
అంటే ఇప్పుడు నీ నీకు ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటా కొత్త వాళ్ళు వస్తారా నీకు ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళు
నా ఇప్పుడు ఈ ఇప్పుడే రారు జూన్కి వస్తారు వాళ్ళు
అ
ప్రజెంట్ అయితే ఈ వీళ్ళ పాత పిల్లలే ఉంటారు తర్వాత వీళ్ళు పైకి పోతారు అల్ఫస్టర్ వాళ్ళు కొ అండి కొత్త అడ్మిషన్ వోళ్ళు కింద ఉంటారు నా బ్లాక్ లో
హు మ్మ్ అట్లా ఉంట సినిమాన మంచిగా కనిపిస్తుండు మొత్తం త అక్కడ పంచకట్టులో
అవు అవు
పాపం మంచిగా హుఅ పది రోజులు బాగున్నాడు అంత యాభై రోజులు ఉన్నాడు ఈసారి
అవు
ఎంజమె ఎంజాయ్ చేసిండడు ఈసారి ఈసారి ఇప్పుడు పోతే పాపం ఇప్పుడు ఎప్పుడు వస్తాడొ మల్ల
అదే అదో చె ఇప్పుడు తీసుకుంటే బాగుంటుంది అందరు పెళ్లి మళ్ల్లి ఉంటే అది అరిచెను ఉత్తగా అయింది
అదే యాక్షడ్ యాక్సిడెంట్ కాకపోతే తీసుకుంటుండే ఆయన
హుమ్మ్
ఆక్సిడెంట్ యాక్సిడెంట్ అయ్యి అది ప్రాబ్లం అయియంది ఆయనకి
ఆ
హు
యాక్సిడెంట్ కాకపోతే అప్పుడు రాకుండా బాగు యాక్సిడెంట్ కాకుండా ముందు రాకుండా ఇప్పుడు లీవ్ తీసుకున్నా బాగుంటుండే ఎండ కాలం కదా
వట్టిగా వచ్చిండ ఆయన పో ఏమే నాది నాది ఆపరేషన్ అయింది కదా
ఆ
అందుకోసమే వచ్చిండ ఆయన
ఆవు
లేకపోతే రకపోతుండేమో నెక్ట్ అది అట్లా అయింది చూద్దామ అని నచ్చిండు అదే ఆయనకి పెద్ద ఇ ఇది అయింది పాపం
అదే అడుగు ఇప్పుడు ఆ ఎగ్జామ్ ఎలక్షన్ డ్యూటీ ఎనా పంపియాలి అటు బాగుంటది
పంపుతారు ఆయనకి ఇప్పుడు ఇస్తారు మరి ఏం చేస్తారో చూడాలి
అవున
పోతే మంచిది ఏ ఇప్పుడే చేయలేరూ చాలా రోజులు పడుతది ఇప్పుడే ఎందుకు తెలుస్తది మొన్న ఇప్పుడే పోయిండు ఆయన
కాదు హెడ్ క్వార్టర్ కి ఇయాల ఇవ్యాలని ఇవ్వాలేమో
అవును
ఎట్ కొటర్ వాళ్ళు చెప్తారు కద మరి ఏంటి కథ ఏక్కడో తో ఏందనేది వాల్లె చెప్పారు
హ్మ్ ఇప్పుడే పంపర్ అలక మేబీ చాల్ రోజుల తర్వాత పంపరారు
అవ్
ఈ మన ఊర్లో గుమ్నా బుమనా కూతురు పెళ్లి అయింది తెల్సా
ఎప్పుడు
ఇప్పుడు నువ్వు ఇతే ఉండే అప్పుడు బూమన లేడా
అ బుమన్నా అరె గొండ
వా వాళ్ళ అమ్మాయికి ఏమో మొత్తం ఊరు మొత్తం ఏమో పైసలు జమా చేసి ఇచ్చారు
ఆ అ ఎవరు మన పిల్లలేన
లేదు లేదు వాళ్ళు గోండు పిల్లలె ఎంతో ఏమో ముప్పై నలభై వేయిలు అట జమా చేసి ఇచ్చారట మన వాళ్ళు ఇయ్యారు మనవాడు ఎలక్షన్ లో ఇచ్చిన హామీ చేస్తా లేడు ఆ మ సా ఎమ్ ఇస్తారో ఏమో
అవునా మా నాన్న ఇచ్చిండట నా ఒక ఐదు వందలేనో
ఏ లేదు వాళ్ళకి అడగలే మన వాళ్ళకి ఎవరికి అడగలే వాళ్ళు
అంతేనా
వాళ్ళు వాళ్ళు మొత్తం కలెక్ట్ చేసి ఇచ్చారట మన కాడికి ఇస్తాఎందుకు ఇయ్యం
అదె
హు మనకు కడగాలే వాళ్ళు
అహా
నేను సోమేష్ కి కూడా ఫోన్ చేసినా నిన్న అయనంటికి ఏమేమో కో డిగ్రీ మెమో కోసం పోతున్న ఉహు అప్లై చేస్తున్న డిగ్రీ మెమో అవి రావాలి మల్ల ఓటు చేయాల పోను ఏమో రాడేమో ఆయన రాడనుకుంటా ఉహు ఆయన వస్తే చెప్తుండే కదా రాడిప్పుడు ఆయనే ఈ ఎప్పుడు ఒస్తాడు ఇపో డౌటే
డౌటేనా
ఉహు
అను పాపం అడికి హయట్లే దా లేకుంటే తాతే బడైనా సా ఉంటారు
వాళ్ళకి ఏజెన్సీ ఉంది కదా ఏజెన్సీలో చదువుకోవచ్చు ఆయన
ఆహా హైటస్
అహు ఇదే ఏజెన్సీలో వస్తుంది ఏజెన్సీలో ఆయనది బాగానే ఉంది అంటే కరెక్ట్ ఉన్నట్టు ఉంది.
మరి కనీటబలు కైనా సవిల అచ్చ
ఏమ వచ్చదు చడు ఇప్పుడు వస్తంది ఇప్పుడు వస్తంది నను చెప్పినా నేను రాని అే వస్తా అని తర్వాత చూస్తా వాళ్ళ అక్కది వాళ్ళు అక్కవా ఇది గొడవ జరుగుతుందిక్క
అ అే
టైం పడుతుంట ఉన్నా
టైం పడుతుందంటదా
హ మన సర అన అదే
నేను మా మాసికి ఫోన్ చేసినా
ఎప్పుడు ఇష్టాము
ఆ ఇంతకు ముందె తినకు ముందే చేసిన
ఆ
మెల్లగా మెల్లగా వాకింగ్ చేస్తున్నారు అర్జున్
ఆ
ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు
అవును
మాట్లాడే సరేసి అనేసి పెట్టేసిన
ఆఓ
హ
చెల్లి వాళ్ళతో మాట్లాడాలి
మాట్లాడలే
ఆ
అ చెతనేయవాట్లా
ఆ
మాస నే మాట్లాడి నా చెట్ల వాళ్లతో మాట్లా అలాళ
ఆఓ మల్టీపన్ బక్ వాళ్ళ దగ్గరే ఉన్నాయట
అంద్య
ఆ
ఎంటనే
నేను కూడా మీ టిఫిన్ బాగా తీసుకొచ్చినా అంటే ఏ ఏమి కాదు తీసుకుపోయినా మా దగ్గర ఉన్నాయి కదా అని చెప్పిన.
సమే ఆ ఈ నేను తెచ్చినా ఏం వస్తున్నాయి. చక్కడ నుంచి ఇచ్చిన నాలుగు బాక్స్. నచ్చిన మీకు ఉ
మా దగ్గ కూడా మస్తుకున్నాయి ఇక్కడ
అవునా
నువ్వే తీసుకొచ్చిన ఇక్కడ కూడా ఏను తీస్త ధన్వాద్
ఆ నరేంద్ర ఆ నరేంద్ర అన్న ఎట్లా ఉన్నాడుట తాగుతుడా
ఏ లేదు లేదు ఏం బాగా ఉంచున్నట్టు ఆయన
ఆహా
ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు ఇప్పుడు ఏమేమి నడుస్తుందో అలా మనకి తెలియదు
ఆ
ఆ అయన మంచిగానే ఉంటాడుగా ఎప్పుడు మంచిగా ఉంటాడు ఎప్పుడు చెరు ఉంటాడు అయన తెలియదు
ఆ
అ ఫోన్ చేసింది పోన్నమాట
ఎవరు
సోనా చూన చేసినప్పుడు మాట్లా రాట్నా
అవునా అదే హోటల్ ఏమాన్ నచ్చిక నావి ఉంటది కదా
ఏమో మరి నాకు కూడా ఏడ లేదు అది
ఆహా
కరెక్ట్ చెప్పదళ్ళు మనకు
అవునా
హ సరే మరి
సరే మరియా
ఆట్